హలో ఎలా ఆ బాగున్నాను మీరంతా ఎ రా ఉన్నాను
అందరం బాగున్నాం పిల్లలు బాగున్నారా
అందరు ఎలా ఉన్నారు బాగున్నారా
అందరు బాగున్నారు మీ పిల్లలు ఎలా ఉన్నారు
అందరు బాగున్నాం పిల్లలు కూడా బాగున్నారు స్కూల్స్ కి హాలిడేస్ ఇ న్నారు కదా ఇంకా ఇవ్వలేకని వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసిన ఫీల్డింగ్ లో ఉన్నారు
అదేంటి హాఫ్ డేస్ ఉంటాయి కదా
హాఫ్ డేస్ మనకు అసలు లెక్కనే లేదు హాఫ్ డేస్ స్కూల్ లో ఎంజాయ్ చేస్త సరే ఇంటికి వచ్చాక ఎంజాయ్ చేస్తాను
కానీ వీళ్ళకి తగ్గట్టే టాస్క్లు హోంవర్క్ మాత్రం ఫుల్
ఎన్ని టాస్క్లు ఇచ్చినా పిల్లలకి కాదు ఆ పేరెంట్స్ క
ఈ మధ్య పేరెంట్స్ ఖాళీ ఉండకూడదేమో
అదే స్కూల్ ఉన్నప్పుడు పేరెంట్సే ఇ కావాలి స్కూల్ లేకపోయినా పేరెంట్సే కావాలి
అంతే ఉన్నట్టుంది
ములు కూడాడా చచ్చేటప్పుడు చూడం అసలు చదువున్నా వుకు మన కా
అవును
అను
ఏం చేస్తున్నారు మరి తిన్నారా
ఆ లేదు లేదు ఇంకా తె ఈ పిల్లలు ఇప్పుడే వచ్చారు వాళ్ళకే వంట చేస్తున్నారు వాళ్ళు లేదనేసి అది చెయ్యాలి కదా మా ఊళ్ళకకు ఎప్పుడుంటే కాదు ఇంక ఇంకా అవన్నీప్పు బగున్నా ఇ అంటే వినరు వాడి మంచిగా కూడా చేస్తున్నా చాలా వేడి చేస్తుంది కాని ఇక మజికి కూడా వేస్తున్నా దాంతో పాటు ఏ
ఆ
ఏ పరా ఎంట ఇష్ట ఆ అది కూడా పెడుతూనే ఉన్నా వాటర్ మెలన్ మజ్జిగా కానీ మా వాడి కై కూడా పడవు
అయ్యో
ఎంసం తప్పుదు పడమో ఏ విష నేను అసలు ఆమె కట్టను అ చె చేయాసిందని పట్టు పడుించదు
ఆ
ఎ మాకుంటా
ఇో
ఇంతుంటే నొప్పి వస్తుంది అంట మనమే బాధపడాల బాధ పడ
ఆ
ఏ హాస్పిటల్ తిప్పినా మనం తిప్పుతున్నాం కదని అనుకుంటారుగానీ అదే నా హెల్త్ని నేను చూస్కునే వాళ్ళు అసలు అనుకోరు కదా పిల్లలు
వాళ్ళకి అంతా ఉండదు కదా ఆలోచించే అంత
చదువుకోడము తే ఆ చదువుతాం లే అన్నట్టు ఉన్నారు ఇప్పుడేమో అలాగే ఉంటారు పెద్దగా అయిన తరువాత వరకు బాధపడతారు
అంతే
స్కూల్స్ కూడా అంతే ఉన్నాయి గట్టిగా కొట్టడం ఇంత ముందు మనం చిన్నగా ఉన్నప్పుడు పనిష్మెంట్ ఇచ్చేవా
వామ్మో ఇది ఏమంటారు గోడ కుర్చీ
గోడ కుర్చీ ఏయమంటారు పెంత లావో ఏంటిది లవ్ లవ్ కర్రలు
సరే మనం ఇంటికి వచ్చి చెప్పిన ఏమనా వా లా నువ్వు జాదవలేదు ఏమో లే
ఆ అంతే
హ్మ్
మనం మనం సపోర్ట్ ఇచ్చే వాళ్ళం కాదు కదా ఇప్పుడు అలా కాదు కదా కొంతమంది పేరెంట్స్ ఎవరో కొందరు ఉంటున్నారు ఎలా అంటే పోయి టీచర్స్ తో యుద్ధం చేసేస్తున్నారు ఆఖరికి ముద్దుగా ఆ ఆఖరికి అవును ఆఖరికి ఒకసారి ఏమో టీచర్ అన్నార్ నేను ముద్దుగా బుగ్గని ఇలా అన్నంనండి వాడు బాగా చెప్తున్నాడు ఆన్సర్స్ అని బుగ్గలు ఇలా అన్నాను కానీ వాడు వాళ్ళ పేరెంట్స్కి ఏం చెప్ప పోయింటే నేను వాన్ని ఏదో చేసేసాను అన్నట్టుగా చెప్పాడు వామ్మో పిల్లల జోలికినే అస్ అసలు కనీసం వాళ్ళు నేను వాళ్ళు మెచ్చుకోవాలన్నా నాకు భయం వేస్తుంది అసలు
అంతే మరి పేరెంట్స్ కొంతంది అలానే ఉంటారు ఎమటే
ఈ గొడవ పెట్టేసుకున్నారు మా బుగ్గ గిల్లుతాడు అప్పుడు అని చెప్పేసి గొడవ పెట్టుకున్నారంట ఇగ మేడం పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో తలంతా దీంచెస్ కొనునర్ ఏంటి అసలు ఎందుకని తర్వాత అడిగితే అప్పుడు అన్నారు వద్దండి మేము మీ పిల్లలని కొట్టము తిట్టము మీ పిల్లలకి మీ పిల్లలకి మీరే చెప్పుకోండి ఏదైనా ఏదో చెప్పామ వచ్చావా అట్లాస చెప్పుకున్నామా పోయామా అంతే నీకు యాలా
కూడా భయం వేస్తుంది లేండి కొట్టాలంటే అంత ఇదిగా
ఇగ వాళ్లకి ఏం నేర్పిస్తున్నాం మనం ఎయిట్ అవర్స్ పగటి పూట ఎయిట్ అవర్స్ వాళ్ళ దెగ్గర పంపిస్తాం రాత్రి కూడా ఎయిట్ అవర్స్ పడు అనుకుంటారు ఇంకొక ఎయిట్ అవర్స్ అటు ఎటుగా ఉంటూ వేస్ట్ అయ్య వేస్ట్ చేస్తారు మన మాట ఎక్కడా వినరు
అంతే వినరు
అటు టీచర్స్ చెప్పేది వినరు ఇటు పెద్దవాళ్ళు చెప్పేది వినరు ఈ కొంతమంది ఆ పేరెంట్స్ అంత ఇది చెయ్యకూడదు టీచర్స్ అని అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని చదువు చేపించుక
స్కూలుకు పంపించుకోవద్దు
అంతే అలాగే ఉండాలి అప్పుడే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏం చేస్ ఆ తెలుసోతది
ఉమ్ పాపం వాళ్ళు కూడా కష్టపడి చెప్తున్నారు కదా అలా ఆలోచించరు ఒక దెబ్బ కొడితే కొట్టారులే చదివిపిస్తారు
అట్లా ఆలోచిస్తే చాల బాగు పడిపోతారు పిల్లలు బాగుపడిపోతారు కదా ఇప్పుడు ఈ పిల్లలేనారా రేపటి ఈ పౌరులు
ఆ
వీళ్లని మనం ఏం పౌడు చేస్తున్నం పౌడు చేస్తున్నాం చెప్పాలంటే
అంతే
ఏ మాట వినేది లేదు పిల్లలు అసలు
అలానే ఉంది జనరేషన్ చాలా మంది ఏమనంటే ఫోన్లు కావాలి
కానీ కొంతమంది పిల్లలు ఎలా మరి అంటే చాలా చక్కగా చదువుతున్నారు ఎలా అడిగినా సరే అర్థం కాట్లే వాళ్ళు అసలు ఎలా చదుకుంటున్నారు స్కూల్ ఇదే కల్చర్ కదా వాళ్ళు కూడా ఇంతే ఉంటారు కదా కానీ వాళ్ళు మాత్రం మంచిగా వింటున్నారు పేరెంట్స్ వాట
కొంచెం ఇంట్లో డిసిప్లైన్ కూడా ఉంటదండి ఇంట్లో డిసిప్ ప్లేన్ కూడా కొంచెం అనేది ఉంటుంది
చీ వాళ్ళేమి ఇట్లా కూడా
అంటే కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఎక్కువ కు గార్పం చేయరు ప్రతిదీ వాళ్ళు అడిగింది ఇచ్చయడం అట్లు ఉండదు కొంచెం పిల్లలు భయపడతారు అమ్మో మా మమ్మీని మా డాడీని ఇప్పుడు అడుగుతే ఏమంటారు అని మనం కొంతమంది ఎలా ఉంటారు అడుకు ముందే ఆ తెచ్చుకో తెచ్చుకో తీసుకో అనంటే టి ఇగ వాళ్ళకి అదే అలవాటు అయిపోద్దా మా మమ్మీ వాళ్ళు ఏదైనా తీస్తారు ఏదనా ఇస్తారని
ఏమి ఇచ్చినా ఏం పిల్లలకు మాత్రం అది బాగా అలవాటు అయిపోయింది
ఊ ఏడవడం ఏడవడం ఇదొకటి బాగా అలవాటైది గారాబం
అనుకునేదాన్ని మళ్ళీ ఇలా అరుస్తుంది ఎందని ఇలా రోడ్ల మీద నేను నా పిల్లలని అలా పెంచను కూడా అనుకున్నాను
అ అలా అనుకోవడం వరకే మనం అంతేం ఉండదు తర్వాత చూస్తే వాళ్ళే కొంచెం బెటర్ ఊ
అంటే ఇపుడు నేను ఇలా అలోచిస్తుందేమో నాకు నా పిల్లలు నా మాట వినట్లేదు
ఊ అలానే ఉంటుంది చాలా మంది పేరెంట్స్ బాధ కూడా అదే పిల్లలు నా మాట ఇనట్లే నా మాట ఇనట్లే ఈ దే వాళ్ళకి బాధ
ఒకలికి అండి
ఊ అంతే కదా కానీ పేరెంట్స్ పిల్లలు మాట్ పిల్లలు కొద్దో గొప్పైన పేరెంట్స్ మాటింటే అంత హ్యాపీగా ఉంట టదో వాళ్ళకైతే అసలు ఏదైనా కొనియాల అనిపిస్తది అసలు అంత బాగుంటదో మనకు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినట్టుంటే ఇంత కష్టానికి ఫలితం వచ్చింది దే అని ఎంత ఆనందపడతామో
ఇపుడు ఇంత చేసి వినకపోతే మనం పడిన కష్టమంత వేస్టే
అంతే కదా అదిగాక మళ్ళా జనాలతో మాట్లు పడద్దా ఎన్ని మాటలు పడాలి ఏ టడ్ ఇలా పెంచారు ఆ మీరు ఒక భయం భక్తులు చెప్పర పిల్లలకి మీకు హద్దు పద్దు లేదా అని వాళ్ళతో మాటలు వీళ్ళు చెప్తే ఇండ్రని వాళ్ళకు అర్థం కాదు కొడతేనేమో ఏడు చస్తారు ఎన్నిసార్లు కట్టాలి ఒకసారి కొడితే ఇంకోసారి భయం ఉండాలి ఇంకోసారి దులుపుకునే పోతున్నారు రోండు దెబ్బల్ తిన్టాం మళ్ళా యధా విధిగ్ ఉండడు
అంతే ఎప్పుడు నేర్చుకుంటారో వీళ్ళు అస్ల అద్దం అవ్వట్లేదు
స్కూల్లో టీచర్స్ చెప్పినా కూడా వినట్లేదు ఈ మధ్య
టీచర్స్ ని కూడా ఎగాతాలి చేస్తున్నారు కదా వాళ్ చదివేది ఇంతకు ముందు రోజుల్లో ఒక ఆలోచిస్తే కాలేజ్ కేళ్ళిన పిల్లలు అంటే కొంచెం టీనేజే లో కూడా హై హైగా ఉన్నడు ఫిఫ్టీన్, సిక్స్టీన్ ఇయర్స్ దాటింది అంటే వాళ్ళు కొంచెం హెచ్డీ కోద్ది లెక్చరర్స్ ని టీచర్లని అందరినీ ఎగతాళి చేయడం అనేది కొంచెం అలవాట్ అయింద్ ఎందుకంటే మనక్ టీనేజ్ అంటే వినరు అని. అని అనుకుం అని అనుకున్న కానీ ఇప్పుడ్ అలానే ఉంద్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఎగతాళి చేస్తున్నారు టీచర్స్ ని అసల ఏమంటాము అంట ఎందుకస్తుంది వాళ్ళక్ అసల్ ఆ అలవాటు
చెప్పలేం ఇంకా వాళ్ళకేమి భయం అనేది
ఎవరో ఎవర్నో ఇట్ల అనే ఆ మాటల అన్న తీ ఇస్తపోయి ఇంకోచోట అప్లై చేస్తున్నారు
అసలు వీళ్ళు తెలుసుకునే టైం కల్ల టైము ఏజు ఏదో నష్టపోవడం జరుగుతది ఏట్ల మరి వీలక్
ఇ మంచి మంచి అనేది ఎలా తెలుస్తది అం టి దూరం చేస్తేనే తెలుస్తుంది నాకు తెలిసినంతవరకు వాళ్లకి
ఏం చెప్పి చెప్పాలి బుజ్జోగించి చెప్తేనేమో లైట్ తీసుకుం టర్ ఎ ఏయాక్ ఏదో ఆ మా మమ్మీ ఏగా చెప్పేది
అంతే
అంతే తీసిబడేస్తారు ఎమ్మటే
నాక్ అయితే అన్ప్పిచ్చే ఒకోకసారి ఫోన్లుయివ్వద్దు ఆ ఫోన్స్ ఇవ్వద్దు ఇవేమి ఇవ్వద్దు అంటే స్కూల్లో హోమ్వర్క్స్ అందులోనే పెడుతున్నారు
హ ఇది ఒకటి మంచిగా వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది కాసేపుమ చేసుకోని కాసేపు ఆడుకోవచ్చు
అంతే అ ఆ చుస్కొని పోయి చేస్తున్నారు అని
అ ఆహ్
లో చాలా కష్టపడతారు వెళ్ళ కూడా వాటి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి
అంతేగా
సరతున్నారా వాళ్ళకి యాప్ ఇచ్చి మరీ చెడగడుతున్నట్టు ఉంది ఫోన్లిచ్చి
అసలు ఈ ఫోన్లో చెప్పకుండా మానేయడం ఉండాలి ఈ ఫోన్లల్లా చెప్పడాలు ఇవ్వీ కూడా కొంచం తీసేస్
అవును ఒకవేళ పెట్టినా పేరెంట్స్ కూడా కంట్రోల్డ్ కంట్రోల్ అనేది ఇచ్చి పెడితే దాని పిల్లలకి ఏ ఏమ్ చెయ్యకూడదు అనేలాగా పిల్లలు కూడా ఉంటే పర్లేదు అలాంటి పిల్లలకి ఏమైనా చెప్పుకోవచ్చు ఏమైనా చేయవచ్చు
అంతే
ఇప్పుడు ఇది ఉపయోగపడ్డిది కూడా సనే దాన్ని వాళ్ పిల్లలు రాంగ్ గా యూజ్ చేస్తే మాత్రం వేస్టే కదా అప్పుడు
మొత్తం వేస్ట్ ప్రయాస్ అంత కష్టం ఏమి ఉండదు
అవునండి సరే ఇగో మా పిల్లలు వస్తున్నారండి మళ్ళీ తర్వాత చేస్తాను
ఆ సరే సరే
అ